వినిపిస్తుందా ఇప్పుడు
ఆ వినబడుతున్
ఇంటే ముందు మీరేం మాట్లాడిం నాకు వినిపించలే
భోజనం చేశారా ఏం చేస్తుండ్రు అని అడిగాను
ఏం లేదు కాదిగానే ఉన్నం పనైంది భోజనం ఇంకా చేయదు ఇప్పుడే చేస్తుంది మమ్మీ
అది
తయారు చేస్తున్ ఆలు కర్రీ ఆలు కూర
ఆలు ఆ అదేగ కూర మీకిష్టమైన కూర ఏం కూర
నాకు ఇష్టమైంది మాంసాహారంలో అయితే కోడి శాకాహారంంలో అయితే ఆలుగడ్డ
ఆలుగంద
మీకు
నాకు పప్పు చారంటే ఇష్టం అంటే ఇష్టం చికెను పప్పు చారు మంకాయ ఆలుగడ్డ ఈ కర్రీస్ అంటే ఇష్టం మీ వాయసే స్టక్ అయితుంది నా వాయిస్ ఇనబడుతుందా
ఆ విన్పిస్తుంది
మీ వాయిస్ ఇనబడడం లేదు స్టక్ అయితుంది వాయస్
అవునా సిగ్నల్ ప్రాబ్లమ్ అనుకుంటా
ఇప్పుడు ఓకే
ఏం చేస్తున్నారు ఏంటి వాళ్ళ విశేషాలు
ఈ రోజు మా ఇంటి దగ్గర తెలంగాణ జెండా ఇస్తారు అక్కడికి పోయాము అచోసినమాచ్ చిన్నపిల్లలు మంచిగా డ్యాన్స్ ఏసారు చిన్న ప్రోగ్రాం పింద వాడలా
చెంద ఎగరేషిర్రా
జెండా ఎగరేసిండ్రు మా ఎమ్మెల్యే గారు చేసినాం వచ్చినం వంట చేసుకున్నాం తిన్నాం ఎండాకెటు బయటి ఎల్లాకుండా ఇంట్లోనే ఉన్నాం
ఈసారెండ ఎలా ఉంది మీ సైడ్
చాలా బాగుంది నలభై నాలుగు డిగ్రీలు యాభై డిగ్రీలు ఉంది ఎండా
ఏటైనా ఎల్లిరా మరి ఎండ కా వేసవీ సెలవులకి
లలో ఎటు ఏళ్ళలే ఇంట్లోనే ఉన్నాము ఎందుకంటే ఇండ తీవ్రత బాగుంది గనక
అవున్నా
ఎండాకు విడదెబ్బలుతగులుతే మళ్ళీ లేవలేము అందుకని ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉన్నాను మీరు ఎల్లరా ఏక్కడికన్నా
అమ్మమ్మ వాళ్ళింటికి వెళ్ళిన టూ డేస్ రెండు రెండు రోజులు మాత్రమే వెళ్ళి ఉండి వచ్చినాం అంతే
అక్కడ ఎలాంటి వాతావరణం కనిపించింది మీకు
ఇక్కడ కన్నా కొంచెం తక్కువ ఎండ ఉంటుంది అ కొంచెం ఓకే ఇక్కడ చనా ఎండ ఉన్నాది కానీ దోమలు బాగున్నాయి
చెట్టు చింత చెట్టు
హ్ మా ఇంట్లో చెట్లు ఉన్నాయి గానీ కానీ అయినా ఎండకొడుతుంది వేడవుతుంది
అంత వేడి అంత ఉష్ణోగ్రత ఉంది అందుకనే చెట్లు కూడా ఏం చేయలేకపోతున్నాయి.
కూలర్ కూడా ఉన్నా తిరిగినా తిరిగినట్టే ఉన్నది.
కూలర్స్ ప్యాన్స్ అంత వెస్ట్ వెస్ట్ ఏసి ఉంటే బాగుంటది కానీ ఏసీ ఉంటే బయటికి ఇంకా ఏళ్ళలేము
ఏసీ ఉంటె ఆ
ఏసి ఉండి మళ్ళీ
ఏసీ ఏసీ వె పెట్టుకునేంత అంతస్తోమత మనకి లేదుగా
అట్లా అనుకోవద్దు పెట్టుకుందాం
పెట్టుకుందాం పెట్టుకుందాం కానీ ఏసీ అంటే ఏ ఏసి ఎంతైనా ప్రమాదకరమే మన ఆరోగ్యానికి
మన శరీరంలా చెమట అన్నది బయటికి రా కుండా ఈ హొల్స్ అన్నది మూసేస్త
పత
శరీరంంలో అది కూడా మనకు ఒక బీమారి
అవునండి
ఇప్పుడు అన్నీ ఏసీలు ఉన్నాయి ఒక ఒకప్పుడు ఏసీ కాదు పెంకుటిల్లు చెట్ల కింద పండుకునే వారు జనాలు మంచిగా ఎండాకాలం వస్తే బయట అందరు మంచాలు వేస్ ఇంత మంచిగా వండుకునే టోళ్ళ ఇప్పుడు అలాంటి వాత వరణం ఎక్కడైనా కనబడుతంద
కనబడతలేదు
అలాంటి వాతావరణం ఎక్కడ కనపడదు అట్లా అయిపోయింది
అయినా ఇప్పటికే అప్పట్లో అమ్మమ్మ వాళ్ళ ఇంటి బయట నాలుగు మంచాలు వేసి కొని అందరం పడుకొని ఎంజాయ్ చేస్తుండ అప్పటి కాలంల ఇప్పుడు
ఇప్పుడాలంటి లే ఎవరిళ్ళల్ల వాళ్ళు తలుపులు వేసుకొని కూలర్లు పెట్టుకొని ఏసీ పెట్టుకొని పండుకుంటాళ్ళు
చల్లగాడుపుకి కథలు కథలు చెప్పుకొని లేకపోతే ముచ్చట్లు పెట్టు కొని ట్టుకొని చాలా డేస్ కి కలుస్తారు వాళు కజిన్స్ అందరు ముచ్చేట్లు పెట్టుకొని మంచి ఎంజాయ్ చేస్ సండే సమ్మర్ హాలీడేస్ వేసవిసలో ఇప్పుడు అలా ఏం లేదు ఇంట్లోనే ఎవరి కూలర్ వాళ్ళు ఎవరి ఇంట్లో వాళ్ళు ఎవరి బెడ్ వాళ్ళు
అంతే చాలా చాలా మారిపోయినాయి మార్పులు జరుగుతున్నాయి
అందరు ఏం మారలే కొంతమంది మారకుండా సేమ్ అదే పద్ధతిలో కూడా వాడుకుం ట్టున్నారు కావచ్చు మేడ మీద పైన
ఇప్పుడు మేడ మీద వండుకునేటట్టు లేవు దోమలు ఎక్కువ ఉంటానై భోమ్ దోమల భయానికి పండుకోకుండా అయిపోతాం
ఉమ్
ఇంకా ఏం చేస్తుండ్ర్
ఏమి లేదు మా మమ్మీ
ఉమ్
రమంటారు డిన్నర్ కి ప్రిపేర్ చేస్తుంది వంట చేస్తుంది మా నాన్నటి టీవీ చూస్తున్నాడు
వంటలు బాగా చేస్తారా మీరు వంటలు చేయస్తా
చ్చు వంటలు
వెరీ గుడ్ ఇప్పుడు పిల్లలకు చదువులు తప్ప వంటలు రావు ఏమి చేయారాదు
అవును కొంతమందికి రాదు కొంతమందికి వస్తది
మీరు ఆన్నిట్ ఉండాలి పిల్లలు పంటల్లో ఉండాలి పనిలో ఉండాలి
నాకు వంట చేయడం అంటే బాగా ఇష్టం కొన్ని కొన్ని ఇ వంటలు రావు అవి నేర్చుకోవాలి మనం బిర్యానీ రాదు నేర్చుకుంటా
అవి ఇంకా టైం బాగుండదులే మీకు చేయడానికి ఇప్పుడు ఇప్పుడే చిన్న చిన్న వంటలు చేయి
చిన్న చిన్న వంట అచ్చు ఎగ్ కర్రీ వచ్చు చికెన్ వచ్చు మ కర్రీ అచ్చు ఇంకా డిఫరెంట్ డిఫ్ ఫరెంట్ వెరైటీస్ చేస్తా నేను లైక్ నాకు ఇప్పుడు ఒక ఒ ఇప్పుడు మన సేల్ టెలిఫోన్ లో ఏమైనా మన మొబైలో ఏమైనా కొత్తగా కనిపించిందనుకో వంట అది పక్కా ట్రై అది పక్కా చేస్తా నేను
వెర్రి గుడ్ మంచి హ్యాబిట్స్ ఉన్నాయి మీకు
మంచి హ్యాబిట్స్డి జస్ట్ మన సరుకులు కావాలి అం
అన్ అవన్నీ ఉన్నా కొందరు చేయనిల్ టారు కదా ఎంత యాక్టివ్గా ఉన్నారు చెయాలన్న ఆసక్తి కలిగి ఉన్నారు
వంటలు చాలా ఇష్టం నాక్
వెరీ గుడ్ మంచి ఫ్యూచర్ లో ఏం చేయాలన్ కుంటలు
టిచర్ గా జాబ్ అంటే ఫ్యూచర్ లో ఏం చేయాలనే ప్లానింగ్ అయితే ఏం లేదు కానీ చెటీలు అవ్వాలి అదోకటి ఉంది
ఉమ్
మనీ మేము అనుకుని అవవి అవుతలేవు కదా
అయితే ఎందుకునగా అట్లా అనుకుంటారు అట్లా అనుకోవద్దు అయితే అన్నీ అయి అయి కాకపోతే లేటు అట్లా అంటే అట్లా అంటే అట్లా అట్లా అనుకోని ఆగితే చేయలేము ఇంతమంది ఎన్ని జాబులు చేస్తుండ్ర ఇప్పుడున్న పరిస్థితులలా
అప్పుడప్పుడు అనిపిస్తుది వేరే వాళ్ళకి తొందర దొరికేది మనకెందుకు ఆలస్యంగా దొరుకుతుందని ఏదైనా అది ఏ విషయమైనా
దేవుడు అట్లా అనుకోవద్దు
ఆ అ
పరీక్షిస్తా ఉంటాడు కానీ తర్వాత ఇస్తాడు ఈ అన్న టటీము ఉండది దీవనకి
అంత అదే అదే ఇక్కను మా భగవద్గీతలు అంద తొందరగా వచ్చేది ఏది మన దగ్గర ఎక్కువ రోజులు ఉండదు ఆలస్యంగా వచ్చేది మాత్రం అమే మొత్తం పర్మినెంట్ గా మన దగ్గర ఉండిపోతుందిని ఏదైనా పేరు కాని ఏదేనా కూడా లా ఉంది ఆల్మోస్ట్ అందరు అదే నమ్మకం కానీ ఇంక ఎన్ని కొంతమందికి అయితే బాగా ప్రయత్నిస్తారు కానీ దొరకదు ఏది కూడా ఎందుకో అర్ధం కాదు
అర్ధం కాదు ఏం చేదం
జీవితం
జీవితం అ మనం అనుకున్నట్టుంటే మనం దేవుణి నమ్ముతామ అన్ని మనకు అడగకముందే దేవుడు ఇస్త మ దేవుని ఎందుకు ప్రేరు చేస్తాం ఎందుకు అడుగుతాం అన్ని ఉన్నాయి అడగాల్సిన అవసరం కష్టం ఉండదు కదా అందుకనే మనం ఎంత అడిగి తెంచుకున్న దాంట్లో వికువ అనేది విలువ అనేది ఉంటుది
ఇ అడిగింది అడిగింది దేవుడు ఇస్తాడా అని ఒక డౌట్
ఇస్తాడు ఇస్తాడు తప్పకుండా ఇస్తాడు లేటు తొందరగా ఇచ్చింది ఏదే ఆగదనం ఇప్పుడే చెప్పింది కదా భగవద్గీతలో ఉన్నా మరిక అట్లా చెప్పినప్పుడు దేవుడు తప్పకుండా ఇస్తాడు ఏదో ఒక రోజు మీరు అనుకున్న గమ్యానికి చేరుకుంటారు
ఆ
ఉ
తెలి అట్లా
జరుగుతది తప్పకుండా చాలా బాగా ఆలోచిస్తుండ్రు బాగా మాట్లాడుతుండ్రు మీరు
నేనా మీరు కూడా బానే మాట్లాడుతున్నారు మీకమనా
మీరు చిన్న వాళ్ళు మా పాప ఏజ్ ఉన్నది మీకు నేను పెద్దదాన్ని ఇంతగా ఆలోచిస్తుండ్ర మీరు టీచర్ గురించి అయినా ఇంటి గురించి అయినా అన్నిటి విషయంలా అలాంటి ఆలోచించే పిల్లలు చాలా తక్కువ క్కువ మంది ఉంటారు అందులో మీర ఒకరు ఉన్నారు నేను మాట్లాడుతుంటంటే వింటంటే
అ మా మాట్లాడాలి మనం మనం కళ్ళ ముందే మన పేరెంట్స్ కష్టపడేది చూస్తున్నాం కదా పెరెంట్స్ సొసైటీ
ఒకోక్కరు ఎంత కష్టపడ్డ పేరెంట్స్ ను అర్థం చేసుకోరు తల్లిదండ్రులను ఎందుకంటే వాళ్ళు పెడితే మేము తింటా వాళ్ళు మమ్ముల కన్నారు కదా మాకు అది ఇయ్యాలి ఇది ఇయ్యాలన్న ఒకటి ఆలోచన అనేది పిల్లల్లో కొందరికి ఉంటది
అది కాదు ఇది కదా మా అది ఇవ్వాలి ఇది ఆ అదివ్వాలి ఇది ఇవ్వాలం టే ఆ వాళ్ళకి తగ్గట్టు వాళ్ళు ఇస్తున్నారు నెక్స్ట్ మనం ఇస్తమో లేదు అది అది కూడా ఇస్తమో లేదు మనం
అదిే ఆలోచించాలే అది ఆలోచ ఆించే జనాలు చాలా తక్కువ ఉన్నారు మమ్మీ ఇస్త లేరు డాడీ వాళ్ళు ఇస్ స్తలేరు వాళ్ళుకన్నారు మాకేం పెడుతలేరు మమ్ముల ఒక స్థితిల ఉంచలేరు ఆన్న ఆలోచన కొందరిలో చాలా ఉంటది
స్ీతి ఉంచలేదంటేనే చదిపిస్తున్నారా బట్టలు కొని స్తున్నారా అన్నం పెడుతున్నా
అంటే ఇంకా చదివిపిస్తూన్నాం ఇంకా కొన్ని కొన్ని ఎంజాయలు ఉంటాయి కదా వేరే వేరే ఎంజయ్లు ఫ్రెండ్స్ తోటి తిరగాలే ఆడుకోవాలే వాళ్ళతోటి అటు షాపింగ్ వెళ్ళాలి ఇటు వెళ్ళాలే టూర్స్ వెళ్ళాలే
అట్లా ఉం అది మనం కూడా పార్ట్ టైమ్ గా ఏమైనా జాబ్ చేసుకొని కూడా పోవచ్చు మన డబ్బులతో పోతే ఇం కా మంచిగా అనిపిస్తది మన డబ్బులతో మమ్మీ వాళ్ళ డబ్బుల కన్నా
మ్ అందరికి అట్లాంటి ఆలోచన ఉండదు కదా
అవును
ఉ
ఉండాలి కదా ఆ ఆలోచన
ఆలోచించాలి పేరెంట్స్ ని అర్థం చేసుకున్న
అవన్నీ చదువు వద్దు అది వద్దు కెరియర్ అన్ని కావాలంటే జరగదు కదా ఏదో ఒక్కటే జరుగుతది మనకు అన్నిీ కావాలంటే అన్నీ ఉండవు ఏదో ఒకటి వదులుకుంటేనే వదులుకోవచ్చు ఆ ఇప్పుడు ట్రిప్పులు మీరన్న ట్టు టూర్లకి ప్లేసెస్ చూడడానికి అది వదిలేషం వదులుకుంటేనే కద చదువుకోగలుగుతాం అదేంది ఎప్పుడైనా చూసుకోవచ్చు మనం డబ్బులు సంపాదించుకున్నాక ఎప్పుడైనా పోవచ్చు
కనున్నవ్ కొందరు ఉద్దేశం ఎట్లుంది ఇప్పుడే అది నాకు జరగాలే నేను అటు వెళ్లాలే అటు రావాలే పోవలే అన్న కొందరు ఆలోచన కలిగి ఉంటారు
వెల్ ళ్ళొచ్చు ఇప్పుడు కూడా వెళ్ళచ్చు ఏముంది నీ నువ్వు ఏమన్నా నీ తెలీవితోనే ఏమన్నా ఆ స అద ఆ చిన్న జాబ్ గాని పార్ట్ టైమ్ జాబ్ గాని చేసుకొని పోవచ్చు ఏముంది
పోవచ్చు అంటే మమ్మీ డాడీ మమ్మలని తిప్పుతలేరు అని అట్లా ఆలోచన వస్తది